హెలో
పాయండి
ఆ హాయ్ అండి
ఎలా ఉన్నారు
హుమ్ బాగున్నాను మీ రెలా ఉన్నారు
బాగున్నాన ఏం చేస్తున్నారు
మ్ నేయసన్నా ఇందాక పాలల్లో దాగేసి కూర్చున్న మస్తున్నారు బాగున్నారు
ఆ బాగున్నాం పిల్లలు స్కూల్ కెళ్లారు
హా సిగ్నల్ టైటుంది కదా
అవునా ఇప్పుడు ఓక్కేనా
ఈ ముమ ఇప్పుడు ఓక్కే మధ్యలో మధ్యలో కట్ అవుతా ఉన్నయి డైలీ రోటీన అచ్చె ది క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ విని చదువుకోవడం ఉంటది
అంటే మార్నింగ్ నుండి ఇలా ఏన్ని గంటలు వస్తారు
మార్నింగ్ ఉండయా మార్నింగ్ అని అంటే మార్నింగ్ లేవగా పన్నలాలటా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నా కాబట్టి ఎంత పనులు చేస్తాం ఇక హాస్టల్ క వెళ్తే మన పని మనం చేసుకొని ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడమే ఉంటది నాకు చదువుకోవడానికి మార్నింగ్ టైం
మ్మ్ హ్మ్మ్ అంటే ఆన్లైన్ క్లాసులు వింటారా
త్ ఈ రోజు ఆన్లైన్ వింటా లేదు హాస్టల్ కయితే ఆఫ్లైన్ వింటా
ఆఫ్లైనేనా మ్మ్ హ్మ్మ్
ఒక టూ అవర్స్ క్లాస్ ఉంటారు ఆ క్లాస్ వినేసి మళ్ళీ హాస్ లక వచ్చేసి మళ్ళీ చదువుకుంటాం
ప్రెజెట్ మ స్టడీ కనా
మ్మ్
స్టడీ ఎనా మీరు ప్రెజెంట్
ఉమ్ మ జాబ్ కూడా ఆ అవును త్రీ మంత్స్ జాబ్ కూడా చేసినాం త్ చేసినా కానీ అది నచ్చక లేదు లేదు పార్ట్ టైం కూడా ఇ ప్రెసెంట్
ప్రజెంట్ స్టడీ ఖాళీగా ఉన్న
ఖాలి అంతే మొత్తం ప్రిపరేషన్
హ్
స్టడీ మీద ఫోకస్ చేయాల అనేసి
అవునా
ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నా సో అది కావాలి అని అ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడే అట్లా
అవునా ఇంగా లైఫ్ స్థితులు కావాలంటే ఇలాంటి వదిలేయాలి పార్ట్ టైమ్ చేస్ని అ
మ్మ్ అంతా గదా ఉమ్ కొంచెం రెస్ట్ క్షని పెడితే మనకి మంచి ఉంటాయి ఫ్యూచరు అల అనేసి
కొంత మంది ఇంట్లో పరిస్థితుల వల్ల జాబ్ చేసుకుంటూ చదువుతరు
ఉమ్ అవునండి
ఉల్ల
కానీ మొన్నటి వరకు అట్లనే చేసి చదు కునే దాన్ని గాని టైమ్ సెట్ అవ్వట్లే
అవున మళ్ళీ వర్పి
ఉమె
వర్క్ చేసి చదువుకోవడానికి ఇది అవుతున్నా
ఉమ్ మళ్ళీ వర్క్ చేస వర్క్ చేసి వచ్చేసరికి ఇబ్బందిగా ఉండి మళ్ళీ ఈ ఎస్లు చదువుకోని ఆనికి వీలు కావట్లేదు ఫ్రీ ఉండ ఎట్లె అలసిపోయినట్టు అవడం మరల ఇలా జరుంది జరుగుతున్న అందుకనేసి జాబ్ మానేసి చదువుకుంటున్న టోటల్ ఫోకస్ సడిపోయి పెట్టాలి
ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందని
ఇప్పుడు ఈ అది కోడింగ్ వచ్చేసి కూడా ఫుల్ కాంపిటీషన్ ఉంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఎట్లా కాంపిటీ షన్ ఉంటదో ఈ కోడింగ్ కూడా సేమ్ అలానే ఉంటది కాంపిటీషన్ వేల మంది ఆ మాకు వస్తారు అయినా కానీ అందులో మేము క్రాక్ జేయాలి ఎగ్జామ్ చేసి ఇంటర్వ్యూ కూడా క్రాక్ జేయాలి అంత కాంపిటీషన్ ఉంటది
అవునా నార్మల్గా ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అయితే కాంపిటీషన్ చాలా ఉంది
సేమ్ ఈ ఎగ్జామ్ దీనికి కూడా సేము
ఉమ్ అంటే ఒక పోస్ట్ కు ఎంతమంది పోటీ పడుతున్నారు
అంటే ఇది ఒక పోస్ట్ అని అంటే దీనిలో రోల్స్ ఉంటాయి, ఆ రోల్స్ వల్ల ఇప్పుడు మనకి నాన్ సర్టిఫైడ్ గా వోతే పదిహేను వేలు ఇరవై వేలు అట్లా వస్తది, అదే సర్టిఫికేషన్ తీసుకుని వెళ్తే ముప్పై వేల అలా వస్తాయి మంచిగా ఓన్లీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేసే ఈజీ ఉంటది వర్క్ అనే సి చానా కాంపిటీషన్ ఎక్కువుంది ఒక హన్ థౌజండ్స్ లల్లనే ఉన్నారు దాదాపు మా కోడింగ్ కి
అవునా
ఉమ్
ఉ
కోడింగ్ ఫీల్డ్ అంటేనే చానా ఇది ఒక ఫోర్ టు, ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది. ఈ ఫోర్ టు, ఫైవ్ ఇయర్స్ బ్యాక్. క్ ఇది సైన్స్ యాక్చువల్ గా చెప్పాలి అంటే సైన్స్ గ్రూప్ వాళ్ళు చేయాల్సిన జాబ్ ఇది. సో సైన్స్ ఆ అవును వేరే బి కాం వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఇలా అందరూ చేస్తూనే ఉన్నారు. కోడింగ్ అనేసి అందరికి చెయ్యొచ్చు కా కాకపోతే కంపెనీ వాళ్ళు తీసుకోవడం లేదు
ఆహా ఆర్ట్స్ స్టూడెంట్నే తీసుకోవట్లేదా
ఓన్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్లనే తీసుకుంటున్నారు
కొంచెం స్టడీ పైన గ్రిప్ ఉంటది గా సబ్జెక్ట్
హ్మ్ అదే హ్మ్ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటది. ఏమేమి పార్ట్స్ అట్లా ఉంటాయి, ఏంటి డిసీజ్ వస్తాయి ఏమి ఇవ్వాలి అన్నట్టు వాళ్ళకి ఐడియా ఉంటందని వాళ్ళే న్ నే ఓన్లీ సైన్స్ వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్న కానీ వచ్చేసి అందరూ నేర్చుకుంటున్నారు కోడి అది ఒక త్రీ మంత్స్ కోర్సు
ఆహా అంటే ఇట్లా మనం నేర్చుకోని అలా పెట్టుకోవడానికి ఉంటదా
పెట్టుకోవడానికి అని ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్ వాళ్ళీ
మ్మ్ హు అంటే ఇట్లా క్లినిక్ లాంటివి ఇట్లా నేర్చుకొని పెట్టుకుంటరు కదా
ఆ అవును కానీ ఇగ కొంతమంది ఇప్పుడు బీటెక్ వాళ్ళకి వచ్చేసి చాలా ఫైతాన్, జావా, వాళ్ళకి ఇంత ఎ ఈజీ అనిపిస్తది మన సైన్స్ వాళ్ళకి కూడా అట్లనే ఈజీగా ఉంటది కానీ. కానీ అందరు నేర్చుకోవడం వల్ల ఇది చాలా ఫేమస్ అయిపోయింది మళ్ళీ జాబ్స్ కూడా కష్టంగా ఉన్నాయి ఒక థౌజండ్స్నే ఉన్నారు ఇప్పుడు అందరు కాంపిటీషన్ న్
అవునా అంటే ఇక పెట్ ఈ స్టడీది కోర్స్ అయిపోయినాక కంపెనీకి ఎక్జామ్ రాస్తి వెళ్లాలే అంతేగా
ఆహా అది కాదు ఇప్పుడు ఈ కోర్సు అయిపోతే మేము అమెరికా అమెరికా వాళ్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు
ఆ
ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కట్టాలి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కడితే ఆ ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్ మాత్రం మే
ఆహా
సెవెంటీ ఫైవ్ థౌజండ్ కడితే అప్పుడు వాళ్ళ మన ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో టూ అటెంప్ట్స్ ఉంటా ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ అవర్స్ ఎగ్జామ్ ఉంటంది
ఉ
వన్ బుక్ ఇచ్చాం క్వశ్చన్ కి టూ పాయిట్ ఫైవ్ ఆ మల్టిపుల్ ఛాయిస్
ఉ హు
క్వశ్చన్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ మినిట్స్ పడుతుంది
ఉ హు
చదివినికి అంత టైం తీసుకుంటేనే మిగతా అని ఆన్సర్ చేగలుగుతాం లేకపోతే కష్టం
ఉ
హండ్రెడ్ క్వ్చన్ నెగిటి మార్క్స్ ఏమి ఉండవు సెవెంటీ మార్క్స్ వస్తతే పాస్
ఆహా
ఇవి టూ అటెంప్ట్స్ క్లియర్ అయితే నో ప్రాబ్లమ్ సర్టిఫికేషన్ కింద వెళ్ళిపోవచ్చు జాబ్ కి ఇది అయిపోయిన తర్వాత మళ్ళా పెద్ద టాస్క్ ఏంటి అనింటే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడం
ఆహా ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటది ఎవరి
ఇంటర్వ్యూ హైదరాబాద్లో ఉంటుంది బెంగళూరులో ఉంటుంది త్రీ రౌండ్స్ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి ఫస్ట్ ఎక్జామ్ పెడతారు తర్వాత ఎగ్జామ్ పాస్ అయితే హేచర్ రౌండ్ ఉంటంది ఆ తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది
ఉ హు
ఇట్లా త్రీ రౌండ్స్ ఉంటది చాన కష్టం ఏదైనా కష్టమే కష్టం లేదు ఏముంటది చెప్పండి
అవును మాది మా సైడ్ ఏంటంటే మేము హాస్టల్ చూడు ఆర్ట్స్ స్టూడెంట్
ఉ
ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా వేకెన్సీస్ వస్తే వాటికి కూర్చొని చదివి
అవును అసలు చాలా మంది చూస్తున్నారు కదా ఇప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఏమైన్నా రిలీజ్ చేస్తాడా అని చూస్తున్నారు
ఉ ఇప్పుడు వీటికి ఎవరైనా కాంపిటీషన్ కావచ్చు
ఉ అవును ఎవరైనా చదువుకోవచ్చు డిగ్రీ ఉంటే చాలు ఇంటర్ ఉంటే చాలు అనే స్టేజ్లో ఉన్నారు కాంపిటీషన్ ఎగ్జామ్ కి
ఆ అవును ఇప్పుడు మెడికల్ కంటేనేమో ఓన్లీ సైన్స్ స్టూడెంట్ యై అ అంటే తీసుకుండు
హ్మ్ ఆవును దీనికి ఎవ్వరైనా
ఎవరైనా కంపించంటారు అట్లా కొంచెం కష్టం అంటే చదువుకున్నళ్ళకి ఏం కాదు ఇట్లా యావరేజ్ స్టూడెంట్ ఇంటారు కదా
అండి కానీ బై చాన్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్యాస్ట్ కూడా వాడు క్యాస్ట్ కేటగిరీ అట్లా బట్టి కూడా ఇస్తున్నాడు అసలు ఎగ్జామ్స్ లో మళ్ళీ హ్మ్ ర్ రిజర్వేషన్స్ ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ మంచి ఉంటాయి కాబట్టి వాళ్ళకి తక్కువ మార్క్స్ తో
జాబ్ వస్తది మే బి ఓసి వాళ్ళకి ఓసి వాళ్ళ కంటే ఇక అలా వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కాని బీసీ వాళ్ళకి ఉమెన్స్ ఉమెన్స్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాకుంటె ఆ పోస్ట్ ను బట్ ట్టి అద ఉంటుందంట
అవునవును
ఈ సంవత్సరాల సం ఆ ఇప్పుడు కూర్చొన్ సవీనలు ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారుగా స అయిపోయిన వాళ్ళు వాళ్ళ ఎక్కువ స్కోర్ చేస్తున్నారట మ్యాథ్స్ గాని ఆత్మీటిక్
ఉన్న బిటెక వల్ మస్ వాల్కిసిగా
వాళ్ళు అయిపోయినళ్ళు మంచిగా పర్ఫెక్ట్ ఉంటారుగా
ఉ సరే అండి మరి ఉంటుంద
థ్యాంక్ యూ అండి
హ్మ్ ఓకే